ఏమైంది
ఆ వినిపిస్తుందా
ఆ ఏం అనట్లే జుస్ నేను ఏం అనట్లే అని నేను చూస్తున్న అదే నేను చూస్తుంటే రన్ అయితున్నది. కోసేపు ఆగి కట్టు అయిపోయింది. ఉ
మాకు రన్ను
ఏడ వొతు ఏడవోతున్నవు. ఎక్కడ పోతున్నవు. హలో ఏడా
హలో
ఆ వినిపిస్తుంది
కొత్త కొత్త
కొత్తపల్లే
కాదు మన కాల్
ఎంది
రీల్స్ చూస్తున్నావా
కాలేజ్ రీల్స ఆ చూస్తున్నా గురునా గురునానక్ యూనివర్సిటీ అని కో త్తగా పెట్టిడ్రూ
ఎవరీది
ఎవరిదో
ఏమో రాలే
చేస్తడు చుడు ఒకడు కాజ
ఆ అవునా అమ్మ
ఆ అదిరాలే నాకు ఇంకా ఈ యూనివర్సిటీదే వచ్చినాయి ఆల్ల దాంట్లోనే ఓచ్చినాయి కాజా రీల్స్ దాంట్లోనే వచ్చినాయి ఇంకోటి అఫిషియల్ దాంట్ల ఇక్కడ కాఫీ హౌస్ దగ్గర నుంచి ఒక ఆయన తీసారు చుడు రీల్స్ అవిచ్చినయి
షాప్ తేసేసిండ్రా
నెస్కేఫ్ దగ్గర ఒకటి ఓపెన్ అయింది చూసావా బర్గర్ ఆ అవి తేసి ఉం ఫ్రెంచ్ ఫ్రైస్ బర్గ గర్ సాండ్విచ్ అన్ని పెట్టేసిర్రు
వేస్ట్డి కదిడు
ఉహ్ ఆ
సంతోష్ కీ సాదు వాడు స్పెషల్ బ్యాచ్ ఆ
ఆ మన బ్యాచ్ హే లే గాని అట్లా మేనేజ్మెంట్ అయినందుకు అట్లా అయిపోయింది
ఆ
జూనియర్ అయిపోయింది ఎవరు ఏమో అబ్బా ఆ రోజు అడిగితే ఇక్కడే ఉన్నారా అన్నారు అవును లా లారీ పెట్టింది స్నాప్ పెట్టింది ఒక రోజు
ఏ రెండు మూడు రోజులు పెట్టింది పోతుందని అన్నారు
క్లాస్ రూమ్ స్నాప్ పెట్టింది ఎన్ని ఉన్నాయి
రెండు మూడు ఉంటాయి ఏమో మరి
ఉం ఇగ సంవత్సరాలు పడుతుది నీ ము
ఏ కనీసం పోనీ రెండు మూడు అన్న బాగ్రౌండ్స్ తోనే పోలిస్తే చాలా బెటర్
ఆహా అదే ఈయన అంటున్నా సెవెంటీ నైన్ పద పదిహేను దాకా ఉంటాయి పక్క పదిహేను ఉన్నాయ ఇరవై ఉన్నాయా అయ్యే ఆమె బానే అవుతదిలే రాస్తుంది కొద్దిగా
రాయడం ప్రాబ్లం మేముంది
ఉం ఆమె ఉన్నాయి గుప్పలు గుప్పలు కుప్పలు కుప్పలు బియవాలో ఉన్నాయి కా ఓ మయి గాడో అనిపిత్త ఆమె తెలుగు మీడియమ్ బ్యాక్గ్రౌండ్ వచ్చి గురునానక్ లో చదువు న వచ్చింది ఎందుకు కొ మరి ఫ్రీ సీట్ అన్నంత మాత్ర జాయిన్ అయితారా
ఏంటి
జాయిన్ అయితారా అట్లా
అంటే మనకి కాళ్ళ్గనే ఈ ఫీ ఉంది అనికో పడుతుంటే
కాదే ఐదు వేల ఐదు వందలు కడుతుది సప్లి ఫీజ్ ఎన్ని కట్టింట ల సపలాగా అయింత ఫీజు కన్నా సఫ్లి ఫీజు ఎక్కువ అయిపోయినది మాటలా ఒక్కొక్క సబ్జెక్ట్ కి ఆరు ఆరు వందలు ఇప్పుడు మంచి ఎన్ని ఒక డ్రస్లు వస్తాయి గప్పుడు కండోనేషన్ గట్ కండోనేషన్ కట్టనికి కిందమే పడ్డ నేనైతే ఈ అమ్మ కట్టాలి వానికి అని
ఫస్ట్ టైమ్ వస్
ఎంచ రొండు సారేది
అప్పుడు గటినా మళి
అప్పుడు కట్టినా గానీ దానికి ఇయలే గ నేను ఫేరెవెల్ కి ఇయ్వలేక ఆలా అయిపోయింది ఫ్రెషర్స్ కియ్యలేగ నేను మ్ ఆడ సరిపోయింది అనిపించింది నా కాడ ఇయ్వకపోతే ఈడ సరిపోయింది లే ఏం కాదులే అనిపించింది మ్ ఆళది అటుపోయింది లే అనిపిచింది ఇదే బుక్ అయింది పూజిత మేడం గారు కడుతుంటే మంచి అయితే ఒక డ్రస్ అయితే ఒక డ్రస్ వస్తు నేనంటే వాళ్ళు రావాలి కాలేజ్ కి అనింది
మ్ఫోర్ లో ఫోర్ టు లో గూడా వస్తంది ఫస్ట్ ఇయర్స్ ఆడికి పోయినామే
మస్తు పోయిన మానే డేట్లు ఇట్లానే అనకి నచ్చిన డేట్లు తీసుకు కొని ఏ సేస్తే బావుండదు అది
సరేమనది అడ సెవెంటీ పర్సెంట్ లేదా చెప్పు
మ్ సెవెంటీ ఉన్నోళ్ల క నాది సెవెంటీ
మరి సెవెంటి పైన ఉన్నోళ్ళందర్ని! ! ! ! ! ! ! ! ! ! గ ఆడికి! ! ! ! ! ! ! ! ! ! సరిపోట్లేనేను
సిక్స్టీ ఫైవ్ ఎబౌ ఉన్నా కూడా! ! ! ! ! ! ! ! ! ! సిక్స్టీ ఫైవ్ ఎబౌ ఉంటే థర్డ్ ఇయర్ లో త్రీ వన్ లో త్రీ టూ లో కూడా! ! ! ! ! ! ! ! ! !
అ ఎయిట్ ఉండే నాం త్రీ టు లొ లక్ పత్సా రే బెటర్ అనిపించింది ఒకసారి నాకు
ఎవడు చూసుకున్నాడులే ఇది ఆనంద్ బాబు అయితే ఎగ్ రి కొడతాడులే గాని
ఆనంద బాబయినా కూడా అందరు కలిసి వెయ్యొచ్చు కదా
మ్
సెవెంటి ఫైవ్ పర్సంట్ మరి వాళ్ళందరు కట్టీర్రా అయితే
ఎవరికి లేవ అంటున్నా మ్యాక్స్ అటెండెన్స్ ఉంటది అందర్ ఏ సేస్తరు వాళ్ళు రాక
మనకు ఒక రోజు ఏస్తారు ఒక రోజు ఎయ్యరు అ అట్లా ఉన్నదంతా జేగుత మనది ఆ
అంతకన్నా ముందే ఏమీయ్యలే కీర్తనకు పల్లేదే
ఆ కీర్తనకు పలే వేదాకు పల్లే
వేద వేద మనకు ఫోన్ చేసే కదనే ఎప్పటికో వచ్చేది వేద రాకపోయినా మనం పోయినాం ఇంకా
ఆ
ఓ రోజు నీకు పని ఉందని నీతో పాటు నేను వచ్చిన కాదు సర్ నీకు పనుందని నేను వచ్చిన
ఆ అదేగా నేను వచ్చినం అయినా మనకు రా సరే
మాకి ఇద్దరికి సేమ్ ఉండాలి మన ఇద్దరికి ఆ దొంగమోఖాలు
ఓ
వేరే స్కిప్ అయిపోయింది ఏమన్నా కానీ ఇపండసల అహ ఇపుడసల అడ్రసే లేదు
ఎక్కువయింది
ఒక్కసారే అప్పుడు మెసేజ్ చేసింది పదిహేనురోజుల కిందట ఎక్కడున్నావు ఎక్కడున్నావా అంటే బాగున్నావు అంటే బాగున్నావు నువ్వు బాగున్నావు అని పెట్టింది
అడు
అంతే మళ్ళా దేకను కూడా దేకులే ఇక ఏం చేస్తున్నాం మేడం మరి ప్రిపేర్ అయితు దీనిలోకే గవర్నమెంట్ దానిలో ఆమెకి కూడా వస్తాది ప్రిపేర్ అయితే ఆమె ప్రిపేర్ అయిన ఆమె కూడా వస్తాది
సర
దానిలకి ప్రిపేర్ అయినా వచ్చినా కూడా ఏం చేసారు ఏమైతుది తెల్సా మొన్నగా టి సిఎస్ రా
ఆ ఆ
ఇంకా అంత టైం ఉంటది క్వశ్చన్ చూసి లోప ఆన్సర్ పోతుది ఆన్సర్ మనకి వచ్చిండచ్చు కానీ అ టైం అయిపోతుంటా అని బుడుకు బుడుకు పెట్టొస్త గట్ల అయితదా పరిస్థితి ఆరు ఆరు బీ అన్ని అంత అయితయి
మనకి లక్క అంటవా లేని లేదు
చేస్తే వస్తాయమోలే గాని టైం ఉండవు ఆ క్యూషన్ చూసి ఆలోచించ లోపే దొబ్బుతు తాయి
వాళ్ళ అందులో నెగిటివ్స్ నెగిటివ్స్ ఉంటాయి ఆ బొక్క పడతాది ఆ వాడు బొక్క పడతాది
అన్ని పెట్టి రాని ఇంకే అన్నా అట్లా పడుతుది ఎంసెట్ లెక్క ఉంటే ఏం కాదు మంచి జాబ్ కొట్టచు
ర
ఈజీ జాబ్ కొట్టొచ్చు అట్ల ఎంసెట్ లెక్క ఉన్నా అనుకో నెగిటివ్ లేకపో పోయినా పర్లేదు టైం అంతే ఉన్నా నెగటివ్ లేకపోతే ఏం కాదు మనకు వస్తున్నాయి అని అనుకోని అవి బెట్టటిలో ఆ కరెక్టా రాంగా అని పెట్టెలోపు పోతాయ్ మనకి వచ్చేదే నాలుగంటే నాలుగు ఇప్పుడు దింకే పోతాయి మైనస్ మార్కులు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్ని పెట్టసాను అనుక్ మా రూమ్ లో ఏస్ మాది మైనస్ టెన్ మార్స్ మార్క్స్ వచ్చినాయి తెలుసా ఒకసారే
మా డాడీ మొన్న గేట్ ఎందుకు అప్లై చెయ్లా అని అడిగిండు
ఆ గేటు దిన్లకే లేదు దిక్కు
నేను మర్చిపోయి డాడీ వస్ వస్తదా రాదో అనేసి అప్లై చెయ్లా అట్ల ఎట్లంటావ్ నువు అస్సలు వస్తదా రాదా అని ట్రై చేయాలి కదా అని తిట్టిండు
అది ఏదోస్థదబ్బా గేట్ దేనికి చూపు ఫర్దర్ స్టడీకెగా ఆ మరి మనం స్టడీ చెయ్యంగా
ఏదో ఒకటి చేస్తుంది మమత రాసిందిగా ఏం అయిందో మరి ఆడ కాకున్నారూ సర్ వాళ్ళు మళ్ళీ జెయు
ఆ